హెలో హెలో
గుడ్ ఈవెనింగ్ అండి బావున్నారా
బాగున్నాను మీరు ఎలా ఉన్నావు
ఆ బాగున్నానండి ఇంకా చెప్పండి ఇప్పుడే డిన్నర్ అయిపోయిందా
అయింది అమ్మా
ఆ ఏం చేసారు మరి
మీరు ఫ్రైడ్ రైస్ చేసుండి మీరు ఏం చేస
మేము ఏదో ఈ రోజు చికెన్ చేసారండి బగారా రైస్ మాకు మొహరం స్టార్ట్ అయిపోయింది కదండి ఈరోజు తింటారు మళ్ళీ ఇంకా మళ్ళీ టెన్ డేస్ తినారండి ఇంకా మళ్ళీ నాన్ వెజ్ మొహర్రం అయే వరికి
సేమ్
ఆ సో ఇవాళ చేసుకున్నామండి ఇంకా
నేను మూవీస్ ఎక్కువ చూస్త స్తావా లేక వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తావా
మేం తక్ ఆ చాలా తక్కువ అండి అప్పుడప్పుడు చూస్తే సీరియల్స్ చూస్తామండి మూవీస్ చూడం ఎప్పుడన్నా ఒక్కసారి చూస్తాం
ఆ ఇప్పుడు చాలా మంది వెబ్ సిరీస్ కి షిఫ్ట్ అయ్యారు ఒ కదా
అవునవును ఉమ్
కానీ రీసెంట్ గా వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తున్నాం
అవునండి అందులో
అంటే స్టోరీని డీటెయిల్ గా చెపెస్త చూపిస్తారు మూవీస్ లో కొన్ని సరలు టైం తక్కువ ఉంటుంది
అవును తక్కువ ఉంటుంది అందులో అంటే మొత్తం క్లారిటీకి ఇస్తారు ఇంకా
అవును కానీ మూవీ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది ఒక టూ త్రీ గంటలు కంప్లీట్ స్టోరీ చూడొచ్చు
ఆ చూడచ్చండి అది చూస్తే కొంచెం ఫ్యామిలీ మూవీస్ అట్లా అయితే బాగుంటది
అవును స్పెషలీ థియేటర్ లో చూస్తే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ తో వెళ్ళడం పాప్కార్న్ తింటడం ఆ అట్మాోస్ఫియర్ బాగుంటుంది
ఆ బాగుంటదండి
హ
ఆఫ్టర్ అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ తోని అలా వెళ్తే ఇంకా బాగుంటది ఫ్యామిలీ తోని మంచిగా అనిపిస్తది
అవును మీరు మూవీస్ సెలెక్ట్ూ చేస్తే చేస్తేప్పుడు రివ్యూస్ చూస్తారు
ఆ చూ చూస్తామండి అప్పుడప్పుడు రివ్యూస్
ఆ
కొత్తగా వస్తది అంటే ఎక్కువ వస్తది కదండి యూట్యూబ్ లో చూప వతారు కదా సో అప్పుడు అట్లా చూస్తామండి అప్పుడు
అవునా మోస్ట్లీ ట్రైలర్ చూస్తాను కానీ కొన్ని సార్లు రివ్యూస్ కూడా చూస్తాను ఎందుకంటే టైం వేస్ట్ దాది
అవును ఇంకా వర్షం వస్తుంది
సార కర అవుదదు కన్న కద
అవును
కొన్ని మూవీస్ రివ్యూస్ యావరేజ్ ఉన్నా ఆడియన్స్ ఆడియోన్స్ కి మాత్రం చాలా నచ్చుతాయి
అవును నచ్చుతయండి అందులో ఇంకా రివ్యూస్ చూస్తూ చూస్తూ వాళ్ళకి ఏమంటే బెనిఫిట్స్ కదా అండి లైక్ చేయండి అంటారు అని చెప్తారు కదండి ఇంకా
అవును అదే మీ ఫేవరెట్ జనర్ ఏంటి కామెడీ యాక్షన్ రోమాన్స్ థ్రిలర్ లేక హారర్
కామెడీ అంటే ఇస్టమండి కామెడీ బాగుంటదండి అవును
అవునా థ్రిల్లర్ అండ్ కామెడీ జనర్ ఎక్కువ ఇష్టం మీ నాకు ఆ ్రిలర్ లో సస్ స్న్స్ ఉంటుంది కామెడీ కామెడీ లో స్ట్రెస్ తగ్గిస్తుంది
అవునండి
అనా ఇంట్రెస్టింగ్
ఇంట్రెస్ట్ గ ఉంటాయి అంటే నవ్వుకోవడానికి మళ్ళీ మనం ఏదన్నా ఇట్లో ఉంటే కొంచెం డైవర్డ్ అయచ్చండి
అవున నాకు కామెడీ మూవీస్ చాలా ఇష్టం ఒక్క మంచి కామెడీ మూవీ చూ స్తే మూడ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది
ఆ అండి
ఎంటర్టైన్మెంట్ అదే అంటే అద కొంచెం రిలాక్స్ అవద్దాం మరియు ఎంజాయ్ చేయడం
అవునండి ఇంకా మీరు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్
ఆ ఏం ఏం లేదు
మాటాడు
మీరు థియేటర్లో మూవీ చూడడం ఇష్టం లేక టీవీలో చూడడం ఇష్టమా
మాకు మా ఇంట్లోనే చూస్తాము అండి థియేటర్స్ కి వెళ్ళాము మేము ఎక్కుగా ఇంట్లోనే మేము వేసుకుంటాము బాగు అందరు కలిసి చూస్తాము అండి ఫిలిమ్ అయినా ఏదైనా సీరియల్ అయినా
అవును ఇంట్లో ఎప్పుడే అవును ఇంట్లో ఎప్పుడు అయినా పాజ్ చేసి మళ్ళీ చూడచ్చు థేటర్ లో అలా ఒక కాదు
అద ఇంకా ఒకసారి చూస్తే అంతే
దే కంటిన్యూగా ఉంటుంది
ఉంది
ఉమ్ నువ్ ఫ్యాషన్ని పార్టెంట్ అని అనుకుంటావా లేక కంఫర్ట్ ఇం పార్టెంట్ అని అనుకుంటావా
మడ ఫ్యాషన్ అండి ఇంకేమన్నారు
ఫ్యాషన్ అది న కంఫర్ట్ ఇంపార్టెంట్
కంఫర్టే ఇష్టమ అండి ఫ్యాషన్ అంటే అంత నచ్చదండి కంఫర్ట్ టె ఇష్టం
కంఫర్ట్ లో ఫస్ట్ ఫ్యాషన్ బాగుంటే మం వచ్చిది కానీ కంఫర్టబుల్ గా లేకపోతే యూజ్ లేదు
ఏమ లేదండి ఆ మన కొంచెం కంఫర్ట్గానే ఫ్యాషన్ అంటే ఇంకా డ్రెస్సింగ్స్ ఫ్యాషన్ అవుతుంది కదండి చాలా డ్రెస్ సక్స్ను ఫ్యాషన్
లో డ్రెస్సింగ్ స్టైల్ కూడా రోల్ ప్లే చేస్తు
రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు అవునండి
అవు కానీ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ కాకుండా నీట్ గా ఉంటుందా మొత్తం కూడా కాన్ఫిడెన్స్ ని చూపిస్తుంది
చూపిస్తుంది అవునండి మీరు చెప్పండి మీరు మీరేమి ఇష్టపడతారు మరి ఇంకా మీరు వెళ్తారా అండి ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళతోని ఇ మూవీకేళ్తారా
ఆ సినిమాలు అప్పుడప్పుడు స్ సినిమాలు షాప్
ఆ
థియేటర్స్లో
హ్మ్
పోతుంటండి ఉమ్ మీ ఒపీనియన్ లో ఫ్రెండ్షిప్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి
ఫ్రెండ్షిప్ లో అండి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఆ ఎక్కడికెళ్ళినా సరే ఫ్రెండ్స్ అనే వాళ్ళు మనకి గుర్తుండిపోతరండి అది మనం స్కూల్స్ స్కూల్ ఫ్రెండ్స్ అంటే బాగా అటాక్ట్ అవుతాము మనము
అవునున్
తర్వాత కాలేజ్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ అంత గుర్తుండరండి స్కూల్ ఫ్రెండ్స్ అన్ టే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళతొని కలిసి ఉంటాం కాబట్టి సో మనక్ వాళ్ళు ఎక్కువ గుర్తుంటారండి అలా ఫ్రెండ్షిప్ లో ఏందండి
ఆ ట్రస్ట్ లేకుండ ఫ్రెండ్షిప్ గ స్ట్రాంగ్ ఉండాదు
ఉండాలి అవునండి ఫ్రెండ్షిప్ లో ఇంక మనము ఆ
ఫ్రెండ్షిప్ లో ట్రస్ట్ బ్రేక్ అయితే మళ్ళీ బిల్డ్ చేద్దం కష్టం
కష్టము అవునండి మనం ఎక్కువ శాతం ఏదనా అనుకున్న ఏదన్నా కొనుకున్నా ఉన్నప్పుడు కూడ మనం అరే మాట్లాడకపోతే మనకు అనిపిస్తుంది అరే మన ఫ్రెం మనతో మాట్లాడట్లేదు మనం ఎలాని క్సరి మనకు ఫీల్ అవుతామండి మనం అట్లా
అవును అందుకే హానెస్టీ చాలా ఇంపార్టెంట్
అవునండి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైత్ ఇగమాకంటే మాకు మ్యారేజ్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు మీ జనరేషన్స్ లో మీరు ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎలా అనుకుంటున్నారు
హ్మ్ ఎక్కువ ఫ్రెండ్షిప్ పొందడం బెటర్ నాకు క్లోజ్ ఫ్రెండ్ డ్స్ బెటర్ అపిస్తున్ అనిపిస్తారు
ఆ మీరు ఏమన్నా అంటే ఫ్రెండ్స్ బాటింగ్ స్టడీ ఫీల్డ్ లో అన్నా మీరు హెల్ప్ చేసుకుంటారండి ఏమన్నా ఉంటే ఎక్స్ప్లెయిన్ జేసుకుంటారండి కాల్స్ టే
ఆవును అవును క్లో క్లోజ్ ఫ్రెండ్స్ అంటె బెటరా ఎందుకంటే డిఫికల్ట్ టైమ్ లో సపోర్ట్ చేసే వళ్ళు వళ్లనే
అవును
ఉమ్
ఉ
అవును ఫ్రెండ్స్ మధ్య ఆర్గ్యుమెంట్స్ నార్మల
ఆ అవునండి మనం ఆర్గ్యుమెంట్ చేస్తాము మళ్ళీ అదే మన ఫ్రెండే కదా సో అని లైట్ తీసేసుకుంటాం మనం మళ్ళీ మాట్లాడుకుంటాం అట్లా ఆ
చాలా నార్మల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కదా అలా ఆ అలా అయితే ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవ్వదా
అవునండి
ఉమ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉండదు
అవునండి అదే కరెక్ట్ అండి ఎవరికి ఎవరి వాళ్ళు మస్ వాళ్ళకి ఉంటాయి కదండి సో మనం వాళ్ళకు వాళ్ళు చెప్ పింది కూడా మనం కొంచెం యాక్సెప్ట్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి బాండింగ్ అనేది దండి
అవును ఓకే అమ్మా
ఓకే అమ్మా మీతోని మాట్లాడినందుకు ధన్యవాదాలండి
ఓకే అమ్మా బాయ్
బాయండి